ఇనిపీస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి బాగున్నార అండ్
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి
కొంచెం నెట్వర్క్ బాగుండే చోటు కూర్చోండి మీ వాయిస్ కట్ అవుతాంది
ఓ నెట్వర్క్ ఏం బాగానే ఉందండి వైఫై కనెక్ట్ చేసుకున్నాను పీజీ వైఫై
ఆ ఇప్పుడు బానే వస్తాందండి ఇంతకు ముందు ఎందుకో చాలా కట్ అవుతాండే మ్ హు
ఒకొసారి అని అట్లా అలా
ఇప్పుడు కట్ అయితందండి ఇప్పుడు కట్ అయితంది
ఆ ఇప్పుడు ఓకేనా అండి ఇ వినిపిస్తుందా
వినిపిస్తాదండి మధ్యలో మధ్యలో ఎందు కట్ అవుతంది
ఆ ఎెక్స్ట్ టైం కట్ అయిన నాకు చెప్పండి
ఆ చెప్పాలేండి ఆ
ఏం చెస్ తిన్నర
ఆ అండి తిన్నామండి మీకు సింగింగ్ డాన్సింగ్ దీని మీద ఇష్టం ఉందా అండి
సింగింగ్ డన్సింగ్ డన్సింగ్ అనే అంత ఇంట్రెస్ట్ లేదు తినేది వేరు అయ్ ఐ బాత్రూమ్ సింగ్ డి ఐ మీన్ బాత్రూమ్ సింగర్ బట్ ఐమీన్ నిను నును పాడాల ఐ మీన్ నాక్ న చింగ్ చేయడం ఇష్టం బట్ నా వాయిస్ అంత బ్ బాగుండదు
ఆ అంన్ తెనండి అంటే మీరు ఆ విన్ అంటారు కదండి సాంగ్స్ వింటారు కదా
ఆ నేను ఎగ్జాంపుల్ ఐ మీన్ కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ వింట్టానండి
ఓ ఇంగ్లీష్ కూడా వింటారా అండి
ఆ నిను ద దన్నేర్చ్ కోడం కోసం లో సాంగ్ పె ఓకే తెలిక్ పెట్టుకుంటే అది వినుకుంటా లిరిక్ ఐ మీన్ లిరిక్ చదివితే మనకి ఈజీగా వస్తుందినమాట ఇష్టం ఆ నె నెక్స్ట్ టైమ్ అది నెక్ట్ టైమ్ అది ఎప్పుడైనా విన్నప్పుడు నీకు ఆ లిరిక్ గుర్తొస్తుంది కదా అప్పుడు వాళ్ళు పాడేది ఇంటే మనం పర్ఫెక్ట్ సెంటెన్స్ అర్థం కాదండి
నిజమే నిజమే అండి మీరు ఎవరి పాటలు వింటారండి ఇంగ్లీష్ లో అంటే లైక్ ఏ సింగర్ సాంగ్స్ వింటార్
ఆ అండి ఎక్కువగా అయితే ఎక్స్ ఎక్స్
ఒకే ఒకే ఆ ఆ
అతను సాంగ్స్ చాల విన ఎంత ఇష్టం అతని సాంగ్స్ తర్వాత లాన అనే ఒక ఆమె
ఆ ఆ తెల్ చండి
ఆ ఇ ఆయన ఒగడు ఫాలో ఫేమస్ సింగర్
ఉహు
ఇది కూడా బాగుంది అ అమ్మాయి కూడా చాన వినంటాది
మ్మ్ హ్మ్ ఆమెవి వింటార మీరైతే
ఆ ఎల్లొ
లే లే ఆలేష్ ఆ ఆ తనవి కూడ బాగుంటాయండి అసలు తనకైతే ఎన్ని ఆస్కార్ చాల టైమ్స్ వచ్చిందండి త్రీ ఫోర్ టైమ్స్ కంటిన్యూ వచ్చింది తనకి
ఆ అండి కన్ను కన్ను ఇయర్స్ లో వచ్చిందండి గ్యాప్ లేకుంనట్ల కంటిన్యూగ ఇయర్స్ ఓ చేసింది
ఆ అవును
ఆమె పాడే సాంగ్స్ బావుంటాయి
ఉ చాల బావుంటాయి బావుంటాయి
తిను లవనాకి మంచ్ చి గుడ్ ఫ్రెడ్షిప్ ఉంది అండి వాళ్ళ ఇద్దరి మధ్యలో
ఆ అవునా అం ది ఒకే
వావ్ తే లావా ఫామ్స్ అనే కన్సెప్ట్ సాంగ్ టెన్ మిలిన్ పీపుల్స్ వచ్చారు అండి
వా అంతమంది అండి
ఆ ఇక్కడ ఫారిన్ కంట్రీస్ లో ఎగ్జాక్ట్ అంటే నచ్చ టెన్ మిలియన్ పీపుల్స్ వచ్చారు
ఎవరు ఎవరి కన్సర్ట్ అండి
లాలా
ఓకే
సాంగ్స్ కానీ బాగుంటాయండి మనము వినేయ కొద్దీ మా సాంగ్స్ మన అట్రాక్ట్ అయిపోతాం అంత బాగుంటది
ఉ ఈ ఈ బేలి బ బేలియలి ఇషూ కూడా అసలు అంత కంటిన్యూగా ఆస్కార్స్ వచ్చినయంటే చాలా గ్రేట్ అండి ఐ మాకు జస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అండి ఏజ్ అంతే
ద ఏజ్ లేదు
అవును అండ్ ఆమెకి ఈ హర్యానా తెలుసా అండి హర్యానా అనుకుంటా తన పేరు ఆ ఆర్యనా తను తను కూడా ఇంకో సింగర్ అండి అండి ఆర్యనాన్ని హు ఉహ్
అంటే కొన్ని సాంగ్స్ చెప్పండి
ఉ హర్యానా సాంగ్స్ ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి అండి తన కూడా ఫేమస్ అయ్యాయి యాక్చువల్లీ సాంగ్స్ తను రీసెంట్గా ఆ చాలా చిన్నగా అయిపోయింది వి కాన్ బి ఫ్రెండ్స్ అని ఒకటి అసలు అది చాలా ఫేమస్ అంది వి కాన్ బి ఫ్రెండ్స్ అని అది విని ఉంటారు జస్ట్ ఏమన్నా పేరు ఏమన్నా మీ ఓ మిక్సప్ అయి ఉంటుంది డైఫర్ యూ అని బాగుంటాయి తనుప్పుడు ఆ వినింటారండి హు యాయా వింటారు బట్ కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అవుతాయిండి వీళ్ళంతా ఒకే రకమైన సాస ఆ పేర్లు పెట్టుకు ఉంటారు
ఆ కొంచెం నేమ్స్ ఏముంటాయి
యాక్చువల్లీ ఆమె చానా అంటే చానా రీసెంట్గా, మీరు చూసారంటే ఆర్యానాది ఇన్ చిన్నగా అయిపోయిందండి అస్ అసలు ఆమె అంటే లైక్ చాలా మంది ఏమంటున్నారుంటే, ఆ వా తను ఏమన్ పొసెస్ అయింది. మో అని అంటున్నారు.
ఓ
ఉమ్
జె థర్టీ టూ ఇయర్స్ అండి ఆమెకి.
ఎవర్ కార్యయానాకా అండి.
ఆ థట్
అవును అవునండి అవును. అవును అసలు అంటే వాళ్ళ తనకి ఇంకో ఫ్రెండ్ కూడ ఉందండి. ఆ సింతియా అన్నట్టు
ఆ అండి
ఉమ్ ఉ ఆ వాళ్ళిద్దరు ఈ మధ్య చానా అంటే చానా స్కిన్నిగా అయిపోయారు, బాడీ ఎంతా ఏదో చాలా పిక్కపోయినట్టు అయిపోయి, ప్చ్ ఎట్ల ఎట్లో అయిపో పోయినారండి చాలా మంది ఏమంటున్నారు వాళ్ళు డు పొసెస్ పొసెస్ అయ్యారేమో మో అన్నట్టు అంటున్నారు.
ఆ అంటడి ఏమన్ ముందుండే లాగా లేరు. అంత బాడీ అంత ఏదన్న డిసీజ్ వస్తే ఏమో ఎలా ఉందో అలా అయిపోయిందండి.
అట్ల అయిపోయారు అసలు వాళ్ళ చేతులు కూడా అసలు ఆ వాళ్ళేనా అన్నట్టు, మొహం గాని వాళ్ళని ఒక పాటగాని
ఆ ఐ మీన్ ఏజ్ ఏజ్డ్ పర్సన్స్ ఎలా ఉంటారో అలా ఉన్ న్నా రండి
పోయారని కానీ వాళ్ళు ముందు చానా బావుండ్ర అండి
ఆ ముందు చాలా బాగుంటది, బట్ ఇప్పుడు అలా అయిపోయారు.
అవునవును అసలు ముందు ఆర్యన చాలా అంటే చాలా బాగున్నింది, ఆ సింతియా కూడా చాలా బాగున్నింది కానీ, ఎందుకో వీళ్ళు ఏదో సంథింగ్ విక్డ్ అన్నట్టు అంటున్నారు, ఆ వాళ్ళిద్దరు ఏదో పొస్సెస్ అయినట్ టు చేస్తున్నరంటున్నారు. అంటే మరిీ అంత చిన్నగా అయిపోరు కదండి సడన్గా
ఆ సంథింగ్ ఏదోనా ఉంటుంది బట్ వాళ్ళు బయట చెప్పు చెప్పుకోరండి వాళ్ళు
అదే అదే అదే అండి అసలు ఆమె సిన్ ఆర్యానా అసలు మరీ విపరీతం అండి ఆమె ఏదో షోక్ వచ్చిందండి సంథింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అనుకుంటా తనే ఏదో షోకి వచ్ చ్చింది ఆ ఏ షోనో మరి అది నాకు సరిగా గుర్తు లేదు అసలు దాంట్లో అయితే చానా అంటే చా నా విపరీతంగా ఉందండి తను
ఆ అండి సంథింగ్ ఏదైనా ఉంటుంది బట్ వాళ్ళు బయటకి చెప్పుకోరు
ఉమ్ నిజమే అండి నిజమే
సథింగ్ మరే మ్ వుతుఉందేమో అనేసి
కానీ వాళ్ళంతా చ అంటే లా ఉన్నప్పుడు చాలా చక్కగా ఉన్నారండి అంత ఆ అంటే బాగలేకుండడా ఏం లేరు వాళ్ళు బాగున్నారు చూడ్డానికి కూడా వాళ్ళు ఎందుకు ఇలాంటి వెయిట్ లాస్వి ఫాలో అవుతారో ఏమో కానీ వల్లావున్న ఇప్పు డు చాలా చక్కగా ఉన్నారు
ఆ అండి ముందు కూడా చాలా బాగున్నాయ్ డి అస్కిన్ ఐ మీన్ మొత్తం అంత
అవునవును
బాగా మెయింటెన్ కూడా చేస్తారు ఇప్పుడు ఏమైందో ఏమో
అదే అదే అండి ఉ
కొత్తగా సాంగ్స్ ఏవి రాలేదు కదండి
ఆహా ఇప్పట్లో అయితే వాళ్ళిద్దరు ఏం రాలేదండి ప్రసెంట్
ఓ ఆ అండి లా ఈ మధ్యలో ముందు కంటే అండి ఈ మధ్యలో లానా సాంగ్ కొంచెం బాగా సు సు
ఆర్యనాద్ది అది వికాండ్ బి ఫ్రెండ్స్ అనేది చానా అంటే చానా ఫేమస్ అండి ఒకసారి పాడతాను వినండి
అ అండి
రిఫ్రెంస్ అని వస్తదండి
ఆ విన్నాను బట్ ఐ మీన్ గుర్తు రావడం లేదు బట్ విన్నానండి
ఉమ్ ఉమ్ అది చాలా ఫేమస్ అండి వినింటారు మీరు ఖచ్చితంగా విని టారండి వీ కాన్ డు ఫ్రెండ్స్ ఉమ్ హు హు అట్లాొస్తదండి
ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారో తెలిదు గాని చూడలేరండి ఫ్యాన్స్
నిజమే అండి నిజమే
ఫాన్స్
యాక్చువల్లీ ఆర్యానా చాలా క్యూట్ ఉండేదండి లావు ఉన్నప్పుడు ఇలా చిన్నగా అయిపోయినాక చనా వీక్ అయిపోయింది సరే అండి డి మరి ఉంటానండి
ఆ సరే అండి
ఆహా ఓకే